ఇప్పుడు వినిపిస్తుంది ఆ
ఆ వినిపిస్తుంది
హు బయట తిరుగుతుందా
ఉ తిన్నారా
ఆ జష్ ఇప్పుడే తిన్న బ్రో మీరు
తిన్నా ఇప్పుడి నేన్ కూడా
ఉ ఎవ్వరు లేనందుకు ఫ్రైడ్ రైస్ తెచ్చుకుని తిన్న
అ ఎటా ఎల్లిళ్ళు మీ ఫ్యామిలీ
నా అందరరు ఉరికి వెళ్ళిర్రు
ఎందుకు ఏదన్నా ఫెస్టివలా
ఉహు లేదు జస్ట్ నార్మల్గానే
ఆహా ఓకే ఓకే
ఉ ఉ పనీ ఉంటే వెళ్లిరు అనమాట
ఒక్కనే ఉన్నావ ఇప్పుడు రూమ్ లో మరి
ఉ ఒక్కన్నే బ్రో
ఒక్కని వే పండుకుంటాబా ఏవలన్నా ఫ్రెండ్స్ వస్తరా
ఏ ఏం లేదు ఒక్కనే
కాదే వర్క్ ఏమి ఇయలేదు కదా
ఉహు వర్క్ వచ్చినప్పుడు అందుకే చేయలేదు మాకు
అవునా
ఆ అప్పుడు చేద్దాం అనుకున్నా కానీ కొంచెం బిజీ ఉండే ఆహా తిన్నారా బ్రో
ఆ తిన్న బ్రో ఇప్పుడే
ఉహు ఎటు ఎల్లుతురు మ
ఏ లేదు
ఎటు పోతలేరా
ఇట్లే ఖాళీ
ఉహు
కౌన్సిలింగ్ ఎప్పుడు బ్రో
కౌన్సిలింగ్ అయిపోయింది కదా బ్రో
ఎక్కడ వచ్చింది సీటు
ఇది ఏమాంటారు కేశవ్ మెమోరియల్ ఇబే ఇబ్రహీంపట్నం కోయిడా
ఓహో మీకు దగ్గర దగ్గరుందే వచ్చింది కదా మంచిగా నీ స్కూల్ దగ్గర కదా కాలేజ్ దగ్గర ఇంటర్
ఉ
మంచిగా దగ్గిర వచ్చింది కదా మంచిగా
ఆ కాలేజ్ర దగ్గర బానే మంది ఉంటారు ఇప్పుడు
ఉ
చూస్తున్నా కానీ కోర్సు మంచిగా వచ్చింది కోర్సు మంచిగా వచ్చింది బ్రో
ఏం కోర్స్
సిఏఎస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషీన్ లర్నింగ్
అదే వచ్చిందా
ఉమ్
ఏ ఎంఎల్
ఏ ఎంఎల్
నాది నాది కూడా ఏంలే సిఎస్సి ఏఎంలు హలో హలో
హలో
బ్రో
ఆ బ్రో వినిపిస్తుందా
ఆ ఆ మాట్లాడట్లే
ఉమ్ మాట్లాడుతున్నాను మీకే వినిపిట్లే
ఇప్పుడు వినిపిస్తుంది ఇంత ముందుకు ఆగిపోయింది ఏంది నీది
ఏఎంఎల్ బాగుంటదాని
ఆ బానే ఉంటది అంటే ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ అదే నడుతుంది డిమాండ్ దానికే ఉందిగా ప్రజెంట్ ఏ ఏఐఎంఎల్ సైబర్ సెక్యూరిటీ డేటా సెస్ ఈ మూడే ఉంది సిఎస్సి
ఉమ్
సీఎస్ స్లీ ఈ మూడుప్పుడు పర్ఫెక్ట్ బాగా నడతాన్నాయి
ఆ
మళ్ళా వీటిలో కూడా ఏఎంఎలు డిమాండ్ బాగుంది
ఆ
అంటే ఫ్యూచర్ లో ఎట్లా ఉండో చెప్పలే కానీ ఇప్పుడైతే బాగానే ఉంది
అదే ఫ్యూచర్ ఏం చెప్పలేం కదా మనము
ఆ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు కొంచెం పెరిగి ఉండుంటే
ఆ
అప్పటి లోపు జర మనం స్కిల్స్ నేర్చుకుని అట్లుంటే బాగుంటుండే స్కిల్స్ ఇప్పటి నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇందులో బ్రో అందులో ఎవ్వరు లేరు బ్రో అంటే టీచర్లని వాళ్ళని వీళ్ళని అడుగుతున్నా కొందరిని
ఆహా
హ
అయినా ఆడి పోయినంకా ఓలోకల్ పరిచయ అయితర్లే ఉ
ఊ
మీ తమ్ముడు ఇప్పుడు తెంత అప్పుడు
అవును మా తమ్ముడుదం
వా వాడెక్కడ
మా తమ్ముడు మా ఊరు సైడ్ బ్రో
అక్కడంటడా అక్కడ మీ నానమ్మ వాళ్ళు ఇంటికాడన
ఉ ఉ మా అమ్మమ్మ వాళ్ళ ద ఇంటికి దగ్ దగ్గరలో ఉంటాడు
ఓకే ఓకే ఆ మచ్చెల్
మీ చెల్లెలు కూడా పెద్ద ఇప్పుడు
ఆవును తెంతే
మీ మీ మీ చెల్లెలు కూడా బానే అవుతది
నే చదువుతది బానే
మీ కంటే ఎక్కువనా
ఆ నాకంటే ఎక్కువ ఏం
యావరేజా
ఆ
అ
ఇప్పుడు మీరు రెంటుకుంటారు బ్రో అట్లా డాడీ వాచ్మెన్ ఇళ్ళలెక్కి ఇత్తడు మీ డాడీ
ఆహా రెంట్ కే బ్రో వాచ్మెన్ ఇక్కడు పనిజేయదు ఈ సిటీ కాదు కదా పెద్ద సిటీ కాదు కాబట్టి వాచ్ మెన్ పనిజేయది కదా
ఆ ఓకే ఓకే
అ
రెండు ఎంతులు ఎబ
రెంటా బ్రో
ఆ వన్ మంత్కి ఎంతండు
ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్
ఫోర్ సెవెన్ హండ్రెడా
హ
మళ్ళా ఇంట్ ఇంట్లో ఖర్చులు మొత్తం వన్ మంత్ కు ఒక ట్వంటీ కే వస్తదా ఖర్చులు
ఫోన్ ఏతూ
ఎక్కనే
ఖర్చులయితయ్
ఆ ఓకే ఓకే ఇవాళ వర్క్ బానే ఉంది అనుకో వర్షం బడదా అటు సైడు
లేదు బ్రో అక్కడ పడ్డదా
చిన్న కుళ్ల కొద్ది బర్డయింది మధ్యాహ్నం
పడతదేమో అనుకున్నా కానీ పడతలేదు బ్రో ఇది
ఈడ లైట్గా చినుకులు పడ్డయి పోయింది. హ్
పడతది అనుకుంటున్నా కాని పడతలేదు.
ఆ ఇప్పుడు ఇప్పటి కూడా ఇడ మబ్బే ఉంది, ఇప్పుడు నైట్ పడుతది అనుకుంటా.
ఎ పడితే బాగుండు బ్రో ఇక్కడ.
ఎందుకు?
ఒక్కోసారి పడుతుంది, ఒక్కోసారి పడుతది లేదు. నైట్ టైం పడాలి బ్రో ఈ పని చేసే టైం కాకుండా నైట్ టైం పడితే బాగుంటది. ఇప్పుడు అందరు ఇంట్లకు ఇంట్లళ్ళ ఉంటరు. ఈ టైమ్ల పడితే ఎం కాదు.
వర్కకి ఎళ్ళ లేదా అయితే ఇయాలా.
హ్మ్ వర్కుకు వెళ్ళి వచ్చినా బ్రో.
వచ్చి ఆన్ ద స్పాట్ ఇస్తరా. ఫైవ్ హండ్రెడ్ రేపు కొడతా ఇట్లా ఎల్లుండి కొడతా అంటరా.
ఇంగా సండే అలా ఇస్తరు బ్రో.
ఆహా
అప్పుడు ఎక్కువ వస్తది కదా.
అవునవును.
వీకెండ్ కాబట్టి ఎక్కువ వస్తది కాబట్టి అలా ఇస్తరు అప్పుడు ఇస్తరు లేకుంటే ఇప్పుడు ఈ వీక్డేస్లల్లనే మని వస్తే మని ఇచ్చేస్తరు
ఆ అవునవును.
అట్లా.
ఆ
అట్లిచ్చేస్తరు అన్నమాట. మీరేడికి పోయింర్రా.
ఆ ఆ వెళ్ళినా క్లాస్కి ఎళ్నా ఇయాలా ఇలా టాస్క్ ఇచ్చిల్లు టాస్క్ చేసిన వచ్చినా.
ఏముంటది బ్రో మాకు చెప్పవా జర.
అళ్ళేం ఉంటది బ్రో అయ్యే వర్డు, ఎక్సలు గయ్యే ఉంటయి. అప్సైడ్వి మనకు కూడా అదే కంప్యూటర్లనే అయే ఇదేంటిది వ మైక్రోసాఫ్ట్ వర్డ్ నేర్పుతాళ్ళు ఇప్పుడు.
ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వర్డా?
ఆ అవునవును.
ఎక్సెల్ అయిపోయిందా.
ఎక్సల్ నెక్స్ట్ ఇప్పుడు వర్డ్ అయిపోయినంకా ఎక్సెల్ చెప్తరు.
హ్ టైపింగ్ నేర్పిస్తుర్రు ఆళ్ళు.
లే ఆ అన్నీ ఇగ మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది టైపింగ్ అది. దాంట్ల అలవాటు అయితాంది చిన్న చిన్నగా.
ఆ
నేను ఫస్ట్ పోయినప్పుడు నాకు అసలు టైపింగ్ చేయరాలేదు ఒకటే చేత్తోని చేసిన.
ఆ ఆ
ఇప్పుడు టూ హ్యాండ్స్ తోని చేయగలుగుతన్నా కాకపోతే కొంచెం స్లోగా ఇప్పుడు కొంచెం కొంచంగా టై కొన్ని కొన్ని రోజుల తర్వాత మళ్ళ స్పీడ్ అయితది కావచ్చు.
అంతేగ ఆటోమేటిక్ అయిపోతది అల్లా
అవును
ఆ ఎన్ని రోజులు అవుతుంది బ్రో నువ్వు వెళ్లి
నేను ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితది బ్రో
టెన్ ఫిఫటీన్ డేస్ంకా ఫిఫటీన్ డేస్ అలా ఫిఫటీన్ ట్వంట డేస్ అవాలను
ఆ ఆ అవును అంటే మనకు ఆ చూసినాం
ఎలా ఉన్
ఆ మ్యాచ్ గురించి అడుగితే నాకు పిచ్చి లేతది గౌతమ్ గంభీర్ని తలుసుకుంటేనే
గలీజ్ మాటలు మాట్లాడకు ఓకే అప్ ల్లో ఆ
ఆ వన్
వేసర చేసర చూసుకొని వాడు అట్లా ఏపిస్తు అనిపిస్తుంది ఒక్కోసారి ఉమ్మ్ ఉ
స్టేజ అని పక్క పెడితే వైభవ్ సూర్యవంశి ఎక్స్పీరియన్స్ ఏ లేదు వాని అడిపిస్తళ్
రెండు వేల పన్నెండు పన్నెండు కొట్టే అవుతాడి వాడు
ఆ
ఏం లాభము రెండు సిక్స్లు కొడుతుండు అవుట్ అవుతుండు
అవును సంజు శాంసంగ్ నడిపిచ్చినా అవును సంజు శాంసంగ్ నడిపితే బాగుండది
ఆహ అట్లా కాదు ఇప్పుడు సంజయ్ సాసన్ ఎక్స్పీరియన్స్ ఉంది ఏదో ఒక మ్యాచ్ వాడు చూసుకున్నాన్నా ఆడతాడు అదే వైభవ సూర్యవంశసి ఆడు ఐపీఎల్ లో ఫేమస్ అయినట్టు ఈడ ఇవ్వరు గారు బ్రో
అవునవును ఇది పిచ్చి వేరే తిరిగి ఉంటది కదా
వాళ్ళ బౌండరీ చూసినావ అసలు ఎట్లుండే
ఆ వాళ్ళ మొత్తం అదంటి ప్రతి ఇంచు ఇంచు తెలుస్తాదీ వాళ్ళు ఎటు కొడితే ఎది ఎటు కొడితే టటు ఇత్తల్ హిడుగుడదవ్ అంది ఇత్తా మనలోకి ఏంద తెతా ఓన్లీ హిటింగ్ వాళ్ళు మనళలు
హ
ఇట్టిన్ చెస్తా అట్ అవుతాలు గార్షిత్ రానాక ఏం బ్యాటింగ్ వచ్చు బ్రో రు చిత్ర అనా కూడా బ్యాటరీ లెక్క హిట్టింగ్ చేసిండ అవుటైడూ
అర్షిత్రాల గౌతమ్ గంబీర్ శిష్యుడు
అవున అవును గౌతమ్ గంబీర్ ముద్దుల శిశుడు
నాకు వాని చూస్తేనే విపి లేస్తది
అవును మెయిన్ వాడే
ఆ వాణ కాగాని శుభమణ్యలు కాని కాగానీ
ఏయ శుభంగిల్ అ నాగ అంతా ఏం కాదు కానీ హర్షిత్ రానా జూతే కోమతది
శుబ్బని ఇల్ నన్న టెస్ట్ల డియల
బా అవును వాడు వా క్యాప్టెన్ అయినా కని ఇంకా మంచిగా ఆడతాడు
ఆ మస్త ఆడుతున్నవాడు వని ఆట చూస్తుంటే ఇంకా చూడబుద్దు అవుతుంది గాని
ఆ
మీ అర్చిత్ర రానాని ఎందుకు ఆడిపిస్తారే న నా అర్థం కాదు
నాకు కోబ్ వచ్చేది క్రికెట్ మొత్తం ఇద్దరే అర్షిత్ రాణా గౌతమ్ గంబే
నా కూడా
రాహుల్ ద్రావిడ్ కాన్నప్పుడు కూర్చు ఎట్లా గెలిచ ఒక్క మ్యాచ్ ఓడిపోలే
ఒక్క మ్యాచ్ కాదు సిరీస్ అస్సలు ఓడిపోలేదు బ్రో అసలు సిరీస్ కాదు మ్యాచ్.
అసలు ఈ ఐ ఐర్లండ్ సిరీస్ ఓడ్బోడు అందరు షాక్ నెక్స్ట్ జింబాబే సిరీస్ అల్ అలా ఓడి కథమే ఇక ఈ ఇండియా టీమ్ ఇయకున్నా మంచిద
అదే కదా ఇప్పుడు ఇంగ్లాండ్ ఓడిపోయినాం అనుకో ఇంక ఇజ్జత్ ఉండదు మనకి
అవును ఉండే ఇప్పుడు రెండు గెలవాలి ఎటు చేసి
ఎట్లానన్నా గెలవాల గెలవకుంటే కరాబ్
గౌతమ్ గ మీరు ఏం చెప్తారు రీసెట్ అయితట మన టీం ఇండియా అందరు కోత్తోల్ వచిల్లు అందరు కొత్త తోలిచి లేరా వాళ్ళకి అలవాటు లేదు కాబట్టి ఇట్లా మనోల్ ఇట్లున్నారు లేకపోతే మనో లో ఆటో గురించి వాళ్ళకి తెలియదు అని ఏంటి ఇంటర్వ్యూ లే తాండూ
ఇంటర్వ్యూలు చూస్తలేను ఇంటర్వ్యూలు చూస్తే తెలుస్తాద్ కానీ
గౌతంగా మీరు చెప్తాండ్ ఇట్లా మనోళ్ ఆట గురించి వాళ్ళకి తెలియదు మనోలు ఒకసారి ఫామ్ లోకి వస్తే ఇంగ్లాండ్ అదేంటి పాతి పెడతారు అనుకుంటే ఇట్లా ఇంగ్లీష్లో చెప్తాండూ
హ్మ్
హ్మ్
మనళ్ళకి ఆట రాదనీ ఎవరు చెప్పారు వాళ్ళు మంచి వాడన్నా ఇప్పుడు అభిజేక్ శర్మ ఆడు ప్రతి ఒక్క మ్యాచ్ ఆడుతుండు నిన్న ఒక మ్యాచ్ ఆడలేద్ అనుకో వేరేడ్ ఆడచ్చు కదా
అవును
డెబ్బై నాలుగు కలవట ఏంది మరి అది విచిత్రంగా
ఫస్ట్ టైం అది అసలు
మరీ అంత విచిత్రమేయాంది కానీ